హలో చెప్పండ్ రా
ఏం జేస్తా
ఏం లేదు నార్మల్ గానే ఇప్పుడే బయటికొచ్చినా కూర్చున్న
ఏమైంది
ఇంకో సిక్స్ టైమింగ్ వుంది బ్రో ఇందులో
సిక్స్ టైమ్సా ఎందుకు సిక్స్ టైమ్స్ వంటది
ఉ ఏమో దా
కాదు సిక్స్ టైమ్స్ ఎట్లుంటాంది జెప్పు ఆ అది ఆ ఓకే ఓకే ఆ అర్థమైందిలే. బేబీ కాల్ చెయ్యకపోయావా?
వైబుకి చేసా ఈవెనింగ్ చేస్సా
మ్ కాల్ చెయ్ మళ్ళీ బేబీ కూడా నీకు కాల్ చేస్తది. నీతోట్ పన్నుంద ఉమ్ ఉమ్ వచ్చింది.
మ్ ఓకే అండి ఓకే చేస్ సౌండ్ జయమును.
ఆ టూ టైమ్స్ కాల్ చేస్తది. అండ్ తమ్మున్ ఫోన్ల నుంచి కాల్ చేస్తది.
నేను కూడా మీకు ఇంకా సిక్స్ టైమ్స్ కాల్ చేస్తా
ఓకే నేను ఇంకా నీ నీతోటి సెవెన్ టైమ్స్ కాల్ చేయాలి అట్లా అనుకుంటే
ఉమ్ బోలు గడిగినవా?
ఆ ఆ కడిగిన కడిగిన నువ్వు తోంత నట్టున్నావ్ గా
ఆ
అంటే వర్క్ అంతా కంప్లీట్ జేసి పోతవా?
హా
ఆహా లిప్సి నిన్న అస్ ఆ మా పాప నిన్న
ఆ
ఊగే అడుగుతాం దెల్సా ఏమైంది మమ్మీక్ కాల్ చేస్తానని చెప్పింది. మళ్ళా కాల్ చేయట్లేదు, మమ్మీ కాల్ చేస్తానన్నది నాతో మాట్లాడతానన్నది. ఇంతవరకు ఏస్తలేదేంది మమ్మీ అని అంటాంది.
ఉమ్ మమ్మీ ఈరోజు గేస్తా అంటాంది ఫస్
గదే ఇక ఈరోజు నైట్ కాల్ చేస్తలే తల్లి నువ్వు కాసేపు మాట్లాడ్ జూలే అని చెప్పిన
డేస్ ఔతుంది గదా? ఎక్క పని సరిపోతుంది కదా ఇట్లో
ఆహ ఇంకొంచెం స్పీడ్ ఊపితే అక్కడ పోయిపడతది లిప్సి ఆ తిన్నావా మరి?
ఆ తిన్నం ఇద్దరం ఆఫ్టర్నూన్ తిన్నం.
కొష్నావా లేకపోతే ఈడ్నే చేసినావా?
లేదు ఇక్కడ ఆంటీ ఆలు టమాటా వండింది.
ఆహాహా అవునా!
ఇక అవే తినేసాం అవి ఉంటాయి కదా కందురు
ఆ అవును అసలు అవి ఎక్కడివి ఎప్పుడు నిన్న మా ఇంట్లో కూడా వచ్చినాయి. కందులే
వీళ్ కొన్నారు కదా?
వామో వీళ్ళకి ఇలాంటి గిరాలు కూడా ఉన్నాయా?
నేను ఈయనను కొనమని చెప్పిన ఆయన కొంటుంటే ఆయన కూడా కొన్నాడు.
హె నేనైతే కళ్ళుతిరిగి అడ్డం పడే పరిస్థితి అక్కడే ఎవడో పంచేసిన కడల అమ్మడోడు ఎవడో ఒకడు పెట్టిండచ్చు అని కున్నా తోడలున్నోడెవడన్నాడో ఏమో
ఆ
అయ్యో పాపం వచ్చినందుకు పెట్టిన లేకపోతే మా ఆయనకు అంత నాలెడ్జ్ ఉన్నదా అంటే నేనసలు ఇగ అసలు షాక్ అవ్వాల్షిన విషయం ఇప్పుడు ఇది
ఇప్పుడు ఉన్నాయా?
ఉన్నాయ్.
ఉంటేనే ఏంచి ఇసురు మరి
ఏం చేస్తాల ఆ మా నాకు అంత పని రాదు కాని బె జాల
ఇక్కడ ఏంచంది అత్తమ్మావే ఆతులు ఆ ఏంచిందంట నేను వచ్చేసరికి ఇంకా అవేయించుతాంది అయితే కొన్నిన్ని నానేేసి ఉప్పు కందులుమన్నా నేను
అలాల
నానబెట్టాలి నానబెట్టి ఇంకా భగవాన్ లో ఉప్పేసి ఏం చాలు ఫస్ట్
వేయించాల అది ఫస్ట్ నానబెట్టి వేయించాల అ
ఆ ఫస్ట్ నానబెట్టాలి నానబెట్టి ఒక భగవన్లో కొంచెం ఇట్లా నానబెట్టకపోయినా ఏం కాదు కాని ఫస్ట్ ఒక భగవాన్ లో సాల్ట్ వేయించాలి
హమ్
సాల్ట్ వేయించినాక ఆ సాల్ట్ లో ఇ వేయాలి ఈ కందులు ఈ కందులలో కొంచెం ఆయిల్ కలపాలి ఎందుకంటే వాటికి సాల్ట్ అంటుకునేటట్టు ఆయిల్ కలిపితే పేసి ఏ వేయించట బాగుంటాయి ఇట్లా అమ్ముతారు కదా ప్యాకెట్ లో ఉప్పు శనగలు
అవి ఇవేనా నేను అసలు అంటే నార్మల్గా అదే డ్రింకింగ్ బాయ్స్ యూజ్ చేస్తారు కదా
హలో హలో
హలో హలో